అర్ధం కాలేదు
ఓ
హలో అండి నమస్కారాలు
నమస్కారం అండి గుడ్ గుడ్ ఈవెనింగ్ ఆ బాగున్నామండి ఎలా ఉన్నారండి మీరు
మేము కూడా చాలా బాగున్నామండి
వచ్చిందండి ఈ రోజు ఈ రోజు రోజు ఎలా గడిచినది మీది
ఇయాల్టీ రోజు ఇయాల్టీ రోజు చాలా త్వరగా గడిచిపోయిందండి నా టైం కూడా తెల్వలేదు ఇయాల పనిలో పడి
పనిలో పడి టైం తెల్వలేదా ఆ అంతే ఉంటదండి ఏ మనం పనిలో ఉన్నప్పుడు సమయం అనేది తెలువది సం సమయం అనేది గడుస్తా ఉంటది
అవునండి
ఆ ఏం చేసారండి ఈరోజు వంట
ఇయలా వంటా వంట ఏం చేయలేదండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నా అంతే
ఇప్పుడు ఆఫ్టర్ నూన్ వంట చేయలేదా అండి మీరు
ఏం లేదండి నిన్నటి రైస్ కర్రీ ఉండే అదే తిన్నాను
అవునా
మీరు తిన్నారా
ఆ నేను తిన్నాను అండి ఈరోజు అన్నం గోబి చికెన్
ఉహు
ఉమ్మ్ అన్నం గోబి చికన్
ఓకే ఈవినింగ్ ఇయాలా బగార రైస్ మటన్ ఇయాల మా పండగ అన్నమాట జాగరం సో ఇయాల కొంచెం స్పెషల్ ఐటమ్స్ చేస్తామన్నమాట ఉమ్
మ చె.
ఆ అదే జర్నీ కి రాత్ హే
జగనేకిి రాతేనా మంచిదండి ఇంకేం విశేషాలండి మరి ఎలా ఎల మరి రామ్ రంజాన్ షాప్ ఏంటిది ఎట్లా
రంజాన్ షాపింగ్ మాది అయిపోయిందండి ఆల్రెడీ
ఎప్పుడు చేశారండి
ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చేసామండి ఉమ్మ్
ఇక్కన్నా అండి అక్కడ చేశారా
లేదండి నేను అక్టువాల్గా నేను మా హస్బెండ్ ఇద్దరం చార్మినార్ కెళ్లి చేసాం
అవునా అక్కడనే చేసారా అండి మధ్యాహ్నం పెట్టారు కదండి ఏంటిదాండి కేషన్ అన్నది ఏమో ఎగ్జామ్ ది ఏమో పెట్టారు కదా అండి మొన్ననే అయిపోయినాయి కదండీ ఎగ్జామ్స్
ఆ అవును ఉన్నాయి ఈ మంత్ నుంచి లెవెంత్ వరకు ఎగ్జామ్స్ ఉండే అయితే ఎగ్జామ్స్ తర్వాత మేమి ఇద్దరం ఆ అంటే షాప్ ఇ ప్లాన్ చేసామన్నమాట యాక్టువల్ గా నేను ఈ వీక్ ఇలా ఫస్ట్టార్టి మీకు మొత్తం హాస్ట లో ఉండే్
హ్మ్మ్
పి జి సేమ్ ఎస్ పి జి ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న కాబట్టి నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి
అవును
ఎగ్జామ్స్ అయిపోయాయి ఇక మా హస్బెండ్ వచ్చానుని తీసుకెళ్డానికి సో వాటి నుంచి అటే షాపింగ్ చేసుకొని ఇటు వచ్చాను
ఆహ కాదు పెట్టిన స్టేటస్ ఏంటిదనంటే
ఇప్పుడు ఇయ్యాలాడా అది కాకతీయ సె కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకు ఎగ్జామ్స్ స్టార్ట్ అంట ఏప్రిల్ నుంచి సో వాళ్ళకి అంటే కొంత మందికి ఐడియా ఉండదు కదా ఎగ్జామ్ ఫీజ్ ఎప్పటి నుంచి లాస్ట్ ఎంత ఫైన్ అని అలా పెట్టాను
ఓహో ఓకే అ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళద అన్నట్టు
ఆ మాది ఉస్మానియా నేను డిగ్రీ వరకు కాకతీయని ఇప్పుడు పీజీ ఉస్మానియా అ
ఆ ఉస్మానియా ఉస్మానియా వాళ్ళదే ఐ యింది కాకతీయ వాళ్ళది ఇంకా ఇంకా కాలే అన్నట్టు ఇంకా అంటే అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ ఎగ్జామినేషన్ అంటే డేట్ కూడా ఇంకా రాలే
ఆ ఇంకా రాలే ఆ అదే నెక్స్ట్ మంత్ సటన్ డేట్ వరకు లాస్ట్ ఉంది దాని ఫీస్ అనేసి ఇచ్చిండు వాడైతే పెట్టిన నేను అదే
ఉహు మ మ మళ్ చ ఉంటా అండి మరి ఎగ్జామ్స్ మళ్ళా
మాకా మాకు మేబి మా సెకండ్ సెమిస్టర్ ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ పట్టచ్చు
అంటే సె సెమిస్టర్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం దాన్లా
ఉమ్ పేపర్స్ ఉంటాయి యాక్చువల్ గా ఫోర్ పేపర్స్ ఉంటాయి
అహా అదే సబ్జెక్ట్ సబ్జెక్ట్స్
సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఏమి అన్నారు దాన్ని ఇప్పుడు పేపర్ అంటార్ అన్నమాట ఒకటే సబ్జెక్ట్ మీద ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఆ ఫో ఫోర్ టాపిక్స్ ని ఫోర్ పేపర్స్ లగా మార్స్
డివైడెడ్ ఒకట ఒక్కటే సబ్జెట్ డివైడ్ ఇంటు
ఆ ఫోర్ పేపర్స్ ఆ కానీ పేపర్ టాపిక్స్ అన్ని వేరే ఉంటాయి
ఎంటిది ఏమేమి సబ్జెక్టులు
ఇప్పుడు నేను రాసిన ఉన్నదయితే ప్రిన్సిపల్ ఆఫ్ న్యూట్రిషన్ ఒకటి ఇంకొకటి ఏందంటే బేసిక్ హ్యూమన్ ఫిజియాలజీ ఇంకొకటి ఆ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇంకొకటి బయో అన్లెటికల్ టెక్నిక్స్ ఇప్పుడు సెమ్ సెమ్కి మాకు వేరే ఉంటాయంట పేపర్స్
ఈ కెమ్ కెమికల్స్ ది వుండదా అంటే ఏ కెమికల్ ఏది మిక్స్ చేస్తే ఏ స్మెల్ అ
అది కెమిస్ట్రీ వాళ్ళది నేను ఫుడ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్
దీంట్ల మీ మీ సంబంధించిన దాన్ల ఉండదా అట్లా
ఆ మాకు సంబంధించినట్లుండే ఆ కాకపోతే ఇప్పుడు పీజిలో అయితే కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళకి అవన్నీ చేశారు అన్నమాట ఇప్పుడు నేను ఫుడ్ సైన్స్ కాబట్టి నా డిషెష్ మొత్తం ఫుడ్ మీదనే ఉంటది
మొత్తం ఫుడ్ గురించె
ఫుడ్ అంటే హెల్త్ డైట్స్ పేషెంట్స్ ని ఎట్లా ట్రీట్ చేయ్యాలి రాకుండా ఉండాలి అంటే ఉంటే ఎట్ ఉండాలి అలా ఇగ ఉం టది మాకు ఆ మిలెట్స్ రైస్ స
ఔమ్ మిల్లెట్స్ రైస్ కూడా ఉంటాయ మిల్లెట్స్ రైస్ అంటే ఏదేదిస్తే ఎట్లెట్టుంటదనేది
ఆ అంటే ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటది కార్బోహైడ్రేడెన్లో ఉంటుంది ప్రోటీన్ ఎందులో ఉంటది అన్నట్టు ఆ కంటెంట్ మీద ఒక టాపిక్ క్రెడిసి రాయాలన్నమాట మనం ఉమ్ అ ఓన్లీ ఫుడ్ గురించి
ఓన్లీ ఫుడ్ గురించి ఇప్పుడు మా ఇప్పుడు మాకు దేం దే దేనిలా మరి ఉంటాయి మరి ఎక్కువ
ఏంటిది?
ఆ అంటే దేన్ దేన్లో ఉంటది కార్బన్ డయాక్సైడ్ లోన కార్బన్ డాక్సై
ఏహెహె, కార్బోహైడ్రేట్స్ అవి పిండిలు ఉంటాయి కదా పిండి సంబంధించున్నయి అంటే గోధుమ పిండి అయినా సరే ఆ ఇంకా మైదాపిండి అ అవి ఏంటిదంటే ఎక్కువ ఇంకా బియ్యం పిండి అలాంటి ఏమైనా పిండి లుంటాయి కదా అందులో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమా ట అవి హీట్ అన్న మా దంట మన బాడీకి మంచిది, అంటే జనరల్ గా ఒక పర్సన్ కి ఆ హీట్ కావాలంటే కొంచెం ఆ హీట్ ఫుడ్స్ తినిపిస్తారు. ప్లస్ ఏంటంటే డై డైజెషన్ కూడంతా మంచిగైతది అన్నమా నాన్ వెజ్ లో కార్బోహైడ్రేట్సా
నా నాన్ వెజ్ నాన్ వెజ్ లో ఏముంటాయ్?
నాన్ వెజ్ లో ఎక్కువ నాకు తెలిసి క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అందులో. క్యాలరీస్ ప్రోటీన్సు ఫ్రూస్ లో మన విటమిన్స్ మినరల్స్ అవి ఉంటాయి.
ఫ్రూట్స్ లో విటమిన్స్ ఉంటాయి.
ఆ విటమిన్స్ అవి బాగుంటాయ్.
ఇవి ఇప్పుడు ఇవి ఉంటాయా? అంటే ఏది ఏ ఏ ఏది తింటే ఏ విటమిన్ అనేసి ఏది ఉంటది మొత్తం అవి ఉంటాయ్ గా.
ఆ ఉంటాయి విటమిన్ ఏ అం టెందులో ఉంటది ఈ సీ డి ఏ దింటే బాగుంటది అది అంటే ఒక సప్ ఆ మాకు దానికి ఒక సపరేట్ పేపర్ ఉందన్నమాట డివైడ్ చేస్తారు అనమాట ఏ ఫ్రూట్స్ లో ఏముంటాయి ఎందులో ఏముంటాయి ఏంటిది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒబెసిటీ పేషెంట్ ఉన్నాడు. ఒబెషింటి అంటే బాగా తినడం వల్ల వారికి కడుపు ఎక్కువ అయితది. డైజెషన్ కాదు ఏం చద్ది కాదు అలాంటి పర్సన్ కి అద్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఫ్రూట్స్ ఇవ్వాలి, ఏ టైం కి ఏమియ్యాలి, ఆ అది మొత్తం ఉంటది. ఈ
ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే ఆ ఆ పర్సన్ అనేది నార్మల్గా వస్తాడు మళ్ళా?
సో అదుంటదన్నమాట.
అహా ఇది ఎన్ని ఇయర్స్ ఉంటది రెండు సంవత్సరాల? ఆ టూ ఇయర్స్లా ఎన్ని సే ఎన్ని స్ ఏ ఎన్ని సార్లు ఎగ్జామ్ ఉంటది పర్ మన దాన్ని ఏమంటారు పర్ ఇయర్ కి ఎన్ని ఎన్ని సెమిస్టర్లు ఉ
ఇయర్కి టూ సెమిస్టర్స్ నా టూ ఇయర్ కాబట్టి ఫోర్ సెమిస్టర్స్
ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి. ఫోర్ సెమిస్టర్స్ లా ఓ ఒక్కొక్క దానికి నాలుగు ఈ రిజల్ట్స్ ఎప్పుడు వత్తై మొత్తం?
రిజల్ట్సూ నాకు పెద్దగా ఐడియా లేవ్. బట్ తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు మా సీనియర్స్, మేబి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో రావచ్చు అని.
రిజల్ట్
ఆ రావచ్చు ఇప్పుడు నేను రీసెంట్గా రాస్ కాబట్టి మాక్సిమం మేలు ఇప్పుడు రావచ్చు
నేను ఆల్మోడ్ రాసి ఒక టెన్ డేస్ అయింది కావచ్చు
టెన్ డేస్ కూడా కాలేదు రీసెంట్లీ నాది లేవంత్కే అయిపోయినా ఎగ్జామ్స్
ఇయ్యాల ఎంత డేట్ ఇయ్యాల
ఇయ్యాల ఏంటి ఈరోజు డేట్ ఇయాల సిక్స్టీన్త్ అంటే ఒక ఫైవ్ డేస్ అవుతుంది ఎగ్జామ్ రాసి
వన్ అండ్ అఫ్ మంత్ కి రిల్ట్స్
హు వస్తాది చెప్పలేము అంటే అప్పుడనా రావ నాకు తెలిసి ఇంక లేటుగా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం సల్భర్లకి కరెక్షన్ ఉంటే పాసిబుల్ కాదు అన్ని ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి ప్లేసు పోయింది మళ్ళీ ఇది మన కోటి ఉమెన్స్ పీజీ వాళ్లకు కూడా ఎగ్జామ్ స్టా
ఆ కోటి ఉమెన్స్ పీజీ నాకు ఐడియా ఉన్నది తెలుసు నాకు నేను పోతా ఉంటా చూతా ఉంటాను నేను
సార్ వల్లే కరెక్షన్స్ చేయ కి ఒకమాక్సిమం పర్సన్స్ కావాలి సోై టైంరిస్ కావాలి కాబట్టి అందరి అయి పోతే ఇగ వాళ్ళు అందరు కలిసి క ఫాస్ట్ సరే
ఇప్పుడు ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ లో కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా
ఆ ఉన్నాయి చాలా రేర్ ఇప్పుడు మా ఫుడ్ సైన్స్ ఉన్నది ఆ ఫుడ్ సైన్స్ ఉంది కానీ లిమిటెడ్ టిడ్స్ ఉంటాయ్ అందులో
ఉహు ఫుడ్ సైన్స్ లో కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నట్ అక్కడ
నాకు తెలిసి మాక్సిమం హైదరాబాద్ లోనే ఆ నేను అంటే నాకొచ్చిన లిస్ట్ ప్రకారం ఒక టెన్ ట్వల్వ్ జస్ట్ ఫుడ్ సైన్స్కి సంబంధించి ఉన్నాయి. అరే రా ఆ సబ్జెక్ట్ అంటే బాగా రేరు అన్నమాట కానీ స్కోప్ బాగుంటది అ జేస్తే
ఫుడ్ సెక్టర్ కి సంబంధిన జాబ్స్ అన్ని వస్తాయన్నమాట
అదే ఎఫ్సిఎస్ ఎ అదే ఎఫ్సిఎస్ కదా ఎఫ్సిఎస్ ఆరు ఎఫ్ ఎస్ సీ సమ్థింగ్ ఏమో అంటరూ కదా ఫుడూ ఫుడ్ సెక్యూరిటీ కమిషన్.
ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసరెనా ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఎస్సీ, ఐఎఫ్సీ.
ఆ
ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్.
ఇండియన్ ఫుడ్ కార్పో, ఐ ఎఫ్ సీ, ఇండియన్ ఫుడ్ కార్పొరేష్
ఊ. అలా ఇగ అందులో వస్తాయి. ఏదైనా సరే అంటే ఫుడ్ కి సంబంధిచినయి. అది మిల్క్ అయినా సరే, బ్రెడ్ ఫ్యాక్ క్టరైనా సరే. ఇందులో ఎన్నో చేయొచ్చు మనం చూస్తే. ఇంకా ఏంటి దంటే డైట్స్ అవ్వి నేర్చుకొని చేసుకుంటే న్యూట్రిషన్ గా హాస్పిటలో చేసుకోవచ్చూ. ఫుడ్ ట్యాబ్ లో చేసుకోవచ్చు. న్యూట్రిషన్స్ అవి నేర్చుకు, అంటే న్యూట్రిషన్ తీసుకుంటే.
ఊ ఆహా అదే హాస్పిటల్ అద్ అదే డైట్ డైట్ డైట్ మెయింటైన్ ఇగా చ్చు
ఆ ఈయ్యొచ్చూ. ప్లస్ ఫుడ్ ల్యాబ్స్ ఉంటాయి మాకంటూ ఒకటి.
తాండంటే నువ్ ఒబెసిటీ కీ దిగాలంటే దేనిక్ కీ డైటి ఇస్
ఊ ఆ చెప్పాలీ మెన్యూ ప్లాన్ చేసీ. కరెక్ట్ అదే ఫామ్ లో వాళ్ళకి డైట్ ఇవ్వాలి. ఎక్కువ అని తీయదు తక్కువ ఇయ్యద్దు. క్వాంటిటీ ఎంత ఉంటుంది అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఆ అదే వెయిట్, తన బాడీ మాస్స్, తన ఏజ్. జా, తన జెండర్ బట్టీ అట్ల తీస్ తం అన్నమాట మేము. అంటే జెండర్ కీ కూడా అస్ సపరేట్ ఉంటయి. ఇప్పుడు ఫీమేల్ కయితే పర్ ఆ ఎగ్జాంపుల్, మేల్ కయితే ఫిఫ్టీన్ థౌసండ్ క్యాలరీస్ కావాలి పర్ డే ఫీమేల్ కయితే టువెల్ థౌసండ్ కాలరీస్ కావాలి. సో, అలా జెండర్ ప్లస్ వాళ్ళ వెయిట, ఏజ్ బట్టీ అట్లా ఇస్తాం అన్నమాట.
ఏజ్ ఏజ్ ఏజ్ని బట్టి ఉంటది.
ఆ ఏజ్ బట్టి ఉంటది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే అన్నారు. ఆ మీకు ట్వంటీ ఒక ట్వంటీ ఫై, ట్వంటీ ఎయిట్ ఏసుకోండి. ఇప్పుడు మీ ఏజ్ జ అతున్నది. అదే ఇప్పుడు మీకు వచ్చిన డిసీజ్ ఏ ఒక బాబుకు వస్తది చిన్న టెన్ ఇయర్స్ బాబుకి. తనకు మీకు ఉండదు కదా ఏజూ. ప్లస్సూ మీఇద్దరికీ డైజెషన్ ఒకేలా ఉండదు. కాబట్టీ అలా మేము ఏ ఏజ్ కీ ఎంత డైజెషన్ అయితదీ అలా ఒకొక కని ఆ కండీషన్ ప్రకారం
ఓకే థ్యాంక్ యూ అండి చాలా ఇన్ఫర్మేషన్ జెప్ టారు
ఓకే అండి థ్యాంక్ యూ అండీ. మీతో మాట నాకు కూడ బాగా అనిపించింది.
సరే
ఓకే థ్యాంక్ యూ.